అప్పునార్
ఏం చేస్తు ఏం లేదురా ఇప్పుడే తినేసి పడుకుందామని చూస్తున్న
అవునా వినిపిస్తుందా సింగిల్ ఏమన్నా కట్టయితుందా ఏం లేదక్క నేను అదే పడుకుందాం అనుకుంటున్నా ఆ నీకేవన్ సిగ్నల్ కట్ అయితుందా
నాకు నీకు విన్ పి పడుసేవ్ వినపడతలేదా అంటే నాకు
నాకు వినిపిస్తుంది గాని నీ వాయిస్ స్ట్రక్ ఐతున్నట్టు అనిపిస్తుంది
అవునా సిగ్నల్ అన్ ఆ ఇంట్లో ఉన్నా కదా ఇంక అప్పుడప్పుడు వ వస్తుంది లేరా ఏం చేస్తున్నావు రా పండకింటికి పోయి వచ్చినవ అప్పుడే
లేదక లేదక్క వెళ్ళలేదు కానీ మనది ఇది స్పెడ్స్ ఉంటాయి చూడు హలో అక్క వినిపిస్తుందా మన స్పెట్స్ ఉంటాయి చూడు స్పెట్స్ మన పెట్స్ ఉంటాయి చూడు అది లెన్సు అంటే అంటే ఫ్రేమ్ ఉన్నది తీసుకోవాల ఫ్రేమ్ లేనిది తీసుకోవాలా అక్క
అంటే నీకు సైట్ కా లేకపోతే హెడేక్ కా దేనికిది
రెండు ఒకక్క సైడ్ అండ్ హెడ్డక్ రెండికి
రెండున్నిటికి అయితే డా డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ అడిగినాక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో తీసుకోవడం బెటర్ కదా రా
ఆహా నార్మల్గా ఇట్లా మన స్టైల్ కి అక్క
ఏయ్ నీకు రెండున్నప్పుడు స్టైల్ కోసం తీసుకోవదు ఎప్పుడైనా
నాకు రెండు కాదు నేను నార్మల్గా అడుగుతున్నా ఏదైతే ఎట్లా బాగుంటది అన్నట్టు
ఆ నార్మల్గా అయితే బాగుంటాయి రా నా లెన్సు అవి కాకుండా
రౌండ్ రౌండ్ ఉన్నాయా
రౌండ్ యిఉన్నాయి తీసుకోని లేకపోతే అవి లేకుండా ఉంటాయి రా కాడలు లేకుండా నార్మల్ గా ఫ్రేమ్ లెస్ అని ఉంటాయి అవి అయితే మస్తుంటాయి ఇంకా కాకపోతే అవి ఏంటంటే కింద పడి తే తొందరగా పగిలిపోతాయి.
అవును దాన్ని కేర్ తీసుకోవాలి కదా
కేరు తీసుకోవాలి కానీ అవి పెట్టుకుంటే చాలా బావుంటాయి.
అవునా
ఫ్రెష్ గా
ఆహా
ఎప్పుడైనా ట్రై చెయ్యి ఒకసారి మరి తీసుకొని
అవి ఎంత కాస్ట్ అయితాయి కదాక్క అవి
ఆ కాస్ట్ ఉంటదిరా
అదే లెన్స్ లే పైన ఫ్రేమ్ లేనివి అయితే బానే ఉంటాయి అని విన్నాను నేను
అవును కాస్ట్ ఎక్కువనే ఉంటది కంపేర్ టు ఈ వీటితోని పోలిస్తే అది ఇంకా బావుంటది కాస్ట్
ఆహా కానీ బాగుంటాది కదా అక్క అది
అవును రా చాలా బాగుంటాయి
అదేంటి
హ్మ్
అక్క అటు ఆ గుడికెళ్ళావు కదక్క నువ్వు ఏంది అది మన యాద్గిరి గుట్ అట్ట ఆ స్వర్ణగిరి ఎట్లున్నాయక్క గుళ్ళు బాగున్నాయా
బాగుంటాయి పీస్ఫుల్ గుడి క గుడి వెంటనే పీస్ఫుల్ ఇం ఇంకా అందులో ఇక్కడ ఈ గుళ్ళు అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది తెలుసా ఇంకా వీళ్ళు ఇంత ముందు మనం మెట్ల ఎక్కి వెళ్ళడానికి అట్లా ఒకటే ఉండేది ఇప్పుడు అట్లా కాదు బస్ లో ఎక్కి అక్కడ ఎ దిగినామంటే బస్ లో ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకోని రావచ్చు మళ్ళా వచ్చేటప్పుడు కూడా బస్ వస్తుంది
అవునా అదే వెళ్దాం అనుకుంటున్నా
అవునా ఏం ప్రాబ్లం ఉండదు వెల్లేసి రావచ్చు ప్రశాంతంగా ఉంటది టెంపుల్ ఇంకా అందులో స్వర్ణగిరి టెంపులు కొలనుంటది ఆ కొలన్ లో విష్ణువు పడుకొని ఉంటాడు ఆ మస్తు ఉంటది తెలుసా మొత్తం టెంపుల్స్ చాలా బాగుంటాయి అసలు మనము మన్ త్లి ఆరు వి ఆ మంత్లీ ఒకసార అయినా రెండు సార్ అయిన ఖచ్చితంగా వెళ్ళి రావాలి రా గుళ్ళలకు కి
అవునక్క అదే వెళ్దామని అందరు వెళ్తున్నారు ంది ఏంటి దా అని అడుగుదామని
గుడిలోకి వెళ్తే మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి
అవునవును
గుల్లో గంట ఎన్నిసార్లు వింటుంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట మనకి
ఆ అవునక్క
మ్మ్ నిన్నా అది
నార్మల్ గా మనం కార్ లో వెళ్తే ఎంతసేపు పడుతు నార్మల్ గా వెళ్తే ఎంతసేపు పడుతది అక్క
కార్ లో అయితే చాల్ తొందరకి వెళ్ళిపోవచ్చు రా బస్ లో అంటే వా ఇక్కడ ఆపుకుంటా ఆప్ కుంటే వెళ్ళిపోతది కాబట్టి టైం పడతది కానీ కారు లో మనం మనమే కదా వెళ్లేేది
రోండుగుళ్ళలను ఒకటే రోజు కవర్ చేయొచ్చక్క
ఎలేండ్ర బల్ బస్ లోనే వెళ్ళినా రెండు గుళ్ళను ఒకటే రోజు కవర్ చేసుకొని వచ్చిన కానీ కార్ లో వెళ్తే ఇంకా తొందరగా అయిపోద్ది తది
మ్మ్ హు అదే వెళ్దాం అనుకుంటున్నా నువ్వెల్ ఇలా ఒకద్ ఎట్లుందా ఏంటిదని తెలుసుకుందామని
ఆ బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడే కాకుండా ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా గుళ్ళున్నాయిరా పెద్దమ్మ తల్లి గుడి నెక్స్ట్ ఆ ఇంకేముంటాయి ఇక్కడ ఆ చీన్ మినిట్ ఇది ఆ మినిట్ టి టి డి ఆ మళ్ళీ ఇంకా యాది అది ఉంటది జూబ్లీ ఆ జగన్నాథ్ టెంపులు
అమీర్ పెట్ ఎల్లమ్మ టెంపుల్ గదా
ఆ అమీర్పేట్లో బల్కాంపేట్ ఎల్లమ్మటెల్ ఓ చాలా నిమిష శ్యాంబికా అమ్మవారి టెంపులు
ఆహా అన్నున్నయ అక్క
ఆ ఇంకా చిల్కురి బాలాజీ టెంపుల్ స్వర్ణగిరి ట్ అది సంగీత్ టెంపులు ఓహో మనకి ఒక రోజులో అంటే కుదరవు కాని ఇవన్నీ ఒక రెండు మూడు రోజులు పడుతదిరా అసలెం ఎంత బాగుంటాయో తెలుసా టెంపుల్స్ క్యాబ్ మాట్ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనుకో క్యాబ్ మాట్లాడుక్ కొని వెళ్తే బెటర్ తెల్సా తొందరగా అంటే తక్ క్కువ మనీ పడుతది ఎందుకు షేరింగ్ ఉంటది కదా
అవునవును షేరింగ్ ఉంటే చాలా తక్కువ మనీ పడతది హ్మ్
తక్కువ మనీ పడుతది మంచిగా తిరిగేసి రావచ్చు మొన్న మేమ్ మా ఫ్రెండ్స్ తోటి ఎళ్లినం అట్ అట్ల తిరిగి రాడానికి ఇక్కడున్న ఫ్రెండ్స్ తోటి ఒక రెండు నెలల క్రింద వెళ్ళినంరా ఎంత బావున్నాయి తెలుసా మాక్ ఇంకా ఛార్జులు ఎంత పడ్డాయి అనుకున్నావు. వన్ నైటీ పడినాయి. జూబ్లీ హిల్స్ లో మొత్తం మొత్తం తిరిగేసి వచ్చిన్నాం టెంపుల్స్ జగన్నాథ్ టెంపుల్ పొల్లం మెంటి
ఇంకేంది ఒక చిన్నపాటి టూరే అయ్యింది మీకు
ఆ ఇవన్నీ తొందరగా అంటే దగ్గరలో ఉన్నవన్నీ తిరిగేసి రావచ్చు. తక్కువ ఖర్చు పడుతది మేము మనిషికి మూడందలు. మూడు వందలు అనుకున్నాం కానీ తీరా చూస్తే సేవన్ నైంటీ ఏ పడ్నాయ్
ఆహా దగ్గర్లో ఏమైనా రెస్టారెంట్స్ ఉంటాయా అక్క
రెస్టారెంట్స్ అంటే ఉంటాయ్ రా లేదు అక్కడే మనకి అన్నదానం కూడా పెడతారు టెంపుల్స్ లో
అవునా
మనం ప్రశాంతంగా తినిరావచ్చు తెలుస ఎంత బాగుంటంది అనుకున్నావు అన్నదానం
ఆహా చూస్తాం అక్క అదే వెళ్దాం అనుకుంటున్నాం. కానీ అసల అవే ఉంటంది ఏంటిది అనేది
వే వే గుడ బాగుంటది, గూగుల్ మ్యాప్స్ లో ఆన్ చేసుకొని ఎళ్ళండి.
ఆహ గూగుల్ మ్యాప్స్ తో వెళ్ళి పోవచ్చాక్క?
ఈజీగా వెళ్లిపోవచ్చు రా ఇంకా అక్కడక్కడ ఏమన్నా పెట్ కన్ఫ్యూజ్ అయిందనుకో బాగా అక్కడ వాళ్ళనడిగితే వాళ్ళు చెప్తరు.
ఆహా అక్కడ అడుగితే వాళ్ళు చెప్తరా అదేంటక్క, ఈ చిలుకురి బాలాజీ టెంపుల్ స్వామి గుడికి ఎంత దూరం అక్క.
చిల్కూరి బాలాజీ టెంపుల్ కి
దిల్సుగ్ నగర్ నుంచి చిల్కుల్ బాలాజీ టెంపల్ కి
ఒక టూ అవర్స్ పడుతది రా. టూ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ డైరెక్ట్ టెంపుల్ ఇక్కడ నుంచి కోటికి ఉంటుంది బస్సు. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటది. చిలుకూరి బాలాజ్ టెంపుల్ కి, ఆహ అక్కడి నుంచి మెహది పట్నంకుంటదనుకుంటా, మెహదీ పట్నం నుంచి డైరెక్ట్ టెంపుల్ కి ఒకటి ఉంటది బస్సు.
అవునా.
టూ అవర్స్ వడతది, టూ టూ వన్ అండ్ హఫ్. ఎర్లీ మార్నింగ్ అయితే వన్ అవర్, వన్ అండ్ హాఫ్ అవర్ లో వెళ్ళిపోవచ్చు.
ఓకే అక్క చూస్తాను అదే వెళ్దాం అనుకుంటున్నాం.
ఆ వెళ్లిరండి వెళ్లిరండి. ప్రశాంతంగా ఉంటది టెంపుల్ కూడా.
ఆ కోటి మార్కెట్ ఎలా ఉంటదక్క బాగుంటదా?
చోడి అని అవన్నీ మంచిగ ఉంటయ్ రా, సుల్తాన్ బజార్ ల అక్కడయితే తక్కువ కాస్ట్ లోకి ఇయర్ రంగ్స్ బాగుంటయ్ తెలుసా అక్కడ. ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ డ్రెస్సెస్ అయినా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బ్యాగ్స్ ఇంకా కోటీల్లో, లేడీ లేదురా బుక్స్ కూడా బాగుంటయ్ తెలుసా, అక్కడ దొరకని బుక్ అంటూ ఉండదు తెలుసా, ఇంకా స్పైరల్స్ అవైనా అవైనా ఇవైనా చాలా తక్కువ కాస్ట్ లో మంచిగా దొరుకుతయ్.
ఓకే
బెటర్గా అనిపిస్తది తెలుసా, అంటే అంత తక్కువ ధరలో నీకు దొడకడం మిగతా ఎక్కడ చూసినా, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటది. ఇంకా స్పైరల్స్ అయినా జిరాక్ షాపులు కూడా
అవునవును అక్కడ తక్కువ ఉంటై అంట
పో తీస్ ఉంటరు బావుంటది. నువ్ ఒకసారి వీలుంటే వన్నీ చూసుకుని వెళ్ళు
అదేక్క చూసుకొని వెళ్ళాలి ఒక రోజు ఎందుకంటే ఇప్పుడు ప్చ్ మళ్ళీ మళ్ళీ తిరగలేము ఇగ ఒక్కసారి ప్చ్ ఆ తిరగాలని ఇంట్రెస్ట్ పోతే తిరగలేం
కనా రఫ్ నోట్సులు అవి ఇవి అమ్ముతరు
అవునా
సో నీకు చాలా సేఫ్ అయితది
అది వెళ్తాం అక్క వెళ్ళి చూస్తాను నేను మరి
ఆ చూడండి చూ అంటే చూసి ఒక్కదాన్ని వెళ్ళకుండా నలుగురు ఐదుగురు వెళ్తే నీకు ఫ్రీ అని అనిపిస్తాది ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావు్ కదా నెక్ట్ ఆ
టైమ్ కదా భయంమ అవుత అది
భయం అవుతుందని కాకుండా నార్మల్ గా ఇంక మన ఫ్రెండ్ తో వెళ్ళినం అనుకో ముచ్చట్లో పడి మన అంత జర్నీ చేసినట్టు కూడా ఫీలింగ్ ఉండదు
అవును అది కరెక్టఏ అ
మంచి అనిపిస్తారు మనకి
వెళ్తాన అక్క విజిట్ చేస్తాను నీకు ఫోన్ చేస్తాను అ
ఆ ఖచ్చితంగా రా ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాన్నాను చెయ్యి ఒకసారి
అదే అప్పు ఎప్పుడు వెళ్తాముో అప్పుడు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను నాకు ఎట్లా వెళ్ళాలి ఏంటిదా అనేది
ఆ చెప్తారా నేన్న నువ్వు ఒకవేళ కంట జైనా ఎక్కడున్నా నాకు ఫోన్ చేస్తే నేను చెప్తా ఏది ఎక్కాలి బస్ అంటే వన్ డే లో ఎన్ని తిరగడం అంటే కష్టం ని ఒక టూ త్రీ ఒక టూ త్రీ ప్లేసెస్ మా్యాక్సిమం ఒక ఫైవ్ ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చురా
ఆహా సరే సర సరేక మరి అవు సరే అక్క బాయ్ ఓకే